హలో
హలో
హాయ్
హాయ్
ఆ ఇంతకుముందేమొ చెప్తున్నావ్ మమ్మీ
ఆ అయితే నేను తినొద్దు అనుకున్నా అనమాట మా మమ్మీ ఏమన్నది మీర ఏం కథలు వడుతుారో ఏమొ మీ మీకే తెల్వలి అన్నది నేను జస్ట్ అనుకునుడు వరకైతే అయ్యింది గాని అది చేయలే
కరెక్టే కదా మరి మీ అమ్మ అన్నారు కూడా ఎందుకంటే మీరు ఉన్నదే బక్కగా ఆ మీరు ఇంకా తినకుండా ల నాన్ వెజ్ దినకుండా గినం ఉంటే మొత్తం బక్కగైపోతారు లైక్ రేపుట్నాడు ఏమంటారం టే మీ మమ్మీని అంటారు ఏ మేమి మీ వాళ్ళకన్నం పెడుతలేవా అన్ వాళ్ళంటారు
అవునవును అంటారు కనీ అంటే ఏమంటారు నా అనిపించింది అన్నమాట ఒక థాట్ వచ్చింది ఓకే చేద్దాము అని చెప్పేసి కానీ అది సక్సెస్ కాలే అనమాట ఎందుకంటే నాకు ఎక్కువ నూడుల్స్ ఇష్టము అందులో ఎగ్ కలుస్తది గా అప్పుడప్పుడు మా చిళ్ళేలు చిన్నమే ఏం చేస్తదంటే చికెన్ నూడుల్స్ ఉంటాయి్ కదా అప్పుడప్పుడు అవి కూడా తెస్తాదన్నామాట ఇగ ఆప్పుడైతే కమిటై పోత తినాలి తినాలి అని అనిపిస్తది
మ్ మరి ఇగ మీకు అట్లా తినాలి తినాలి అనిపిచినప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు ఇట్లా కన్నోట్టు కావద్దు అట్లా అనుకోవద్దు కూడా మీరు
ఏంలేదిగా పోయినై ఇగ ఆలోచనలు ఎడికైతే ఆడికే అని చెప్
ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పట్టు మీద ఉంటారు కాబట్టి వాళ్ళు ఓకే ఒప్పుకోగలుతాం మీ చెల్లల్ లాగా ఇప్పుడు మనము తిని తిని సడన్ గా ఆపేసినాం అనుకోరు ఓక్ పక్కన వాళ్ళు తిన్నారనుకో మనం ఏమనుకోా అబ్బా ఉట్టిగానె అనిపిచిందిరా ఇప్పుడు మనం మనసుని చంపుకోవాల్సి వస్తది ఆ ఎందుకు చెప్పు
కాని నాకు మా పూర్ గాడ్ని జూత్తే మంచిగా అనిపిస్తది దెలుసా అరే అనుకుని తింటలేదు అట్లు ఉండాలి గాని ఇస్తది అయితే నేనేమన్నా అంటే అయె ఇప్పుడు మొత్తం బంద్ చేసినా లేకపోతే బుక్ భగవద్గీత అయిపోయే రాతన అంటే బంద్ చేసేసినా మొత్తం అని అన్నాను అనమాట
మ్మ్
ఆ రోజు బడ్డె రోజు కేక్ పెట్టినవ్ పూజాకి
మ్మ్మ్
ఆ రోజు ఏమంటారు నీకు తెల్వదు ఆమె ఏమంటారు పన్ చేసేసిందని మర్చిపోయిండొచ్చు
హ్మ్
అయితే ఇంగ ఒకసారి మేము ఏదో చికెన ఏదో వడుకున్నాం ఇగ తింటున్నం అనమాట తినొద్దు అని చెప్ ప్పెసి అన్నది అనమాట మ మమ్మల్ని దిగే మన్నది ఆ రోజు అన్న కేక్ తి పిచిండు ఎట్లా తిన్నావ్ అంటే ఆ మా అన్న తినిపిస్తాడు అదీ ఏమంటారు అప్పుడే కదా నేను తిన్నా కొంచెమేగా మళ్ళా మీరు వెడితే తిన్నానా అని అంటుంది అన్నమాట
మ్మ్ హా
ఇంగ సరే తీ అని చెప్పేసి ఇంగ ఊరుకున్నాన్మాట
మ్ అంటే నేను పెడితే తిన్నది వద్దు అనకుండ
ఆహా వ ద్దు అసలు వద్దు అని గూడా అనుకోలేదు ఆమె ఆల్రెడీ ఎగ్గు ఉంది అని తెలుసు అంట ఇగా ఏమంటారు మ ళ్ళ నేను తిన్పిస్తే గాని నాకు తెచ్చి ఇవ్వరా తినదు అని చెప్పేసి అందుకే ఇగ నేనే ఏం పెట్టడానికి ట్రై చెయ్యలే కేక్ ఇగా అమెకి
ఓకే
అట్లా ఇగ ఏమంటారు నువ్వేమో ఇంగ తినిపిచ్చి తినిపిచ్చినావు గ ద వద్దు అనకుండ‌ తిన్నది ఇగ ఎంత ఎంత అని ఇగ బ్రదర్ అండ్ సిస్
అయ్యో నాకు ఇంకోటి ఆరోజు గుర్తు కులేదు ఈమె ఆ తినదు అని
ఆ అదే ఏమంటమ్ పూజ కూడా అదే అ న్నది ఆ రోజు మర్చిపోయిండు అందు కె తెచ్చిండు అయిన ఏమంటారు నేను ఆ గ ఒక్కటే పీసు కదా నేను తిన్నది అని ఉండే
ఓకే
అవ్వట్ల మ్ ఎక్కడా మిమ్మల్ని పట్టు వాతే మాత్రం నిజంగా అది జేసేస్తాది.
కానీ అది మొత్తం బంద్ చేయడం అట్లా చేయ్యదు ఉండాలి అంటే లైక్ భగవద్గీత చదివే అంత సేపు ఇగ ఎవరి ఇష్టాలు ఆళ్ ఇష్టాలే పట్టి ఇగ మనం ఏమని జేయము ఇగ మళ్ళా మనమేమన్న జడ్జి చేసాం మళ్ళ మన్నల్నే అంటరు
ఆమె ఎవరు ఎంత జర్డ్ జేసిన ఎంత ఏం జే ఆమె ఇనదిగా అంతే ఇగ ఇప్పుడు ఆమె మంచిగా అనుకుంది
మ్ అంతే ఇగ మనం అన్న కూడా తినదామె
ఎందుకంటే ఆమె ఏమంటారు ఆమెకి తెలిసింది కదా తినొద్దు ఒక ప్రా అంది అది అని చెప్పేసి ఆమె ఆ అట్లా రియలైజ్ అయింది కాబట్టి ఏమంటరు వద్దు అని నాకు తెలుసు అయిన కూడ తింటా నేను
వాహ్
మనం మారం, ఇగా
ఉహు అంతే ఇగా, కాళ్ళు వాళ్ళు ఏదు ఇంకోటి భగవద్గీతలు ఉంటాది. గదా భగవద్గీతల, మనకి మెన్షన్ ఉంటది. ఇట్లా ఇట్లా చంపొద్దు, ఇట్లా ఉ
ఆ అదే, ఆమె ఎక్కువ గూడా ఏం చదవలేదు. కాని చదివిన కాడికయితే, మంచిగా ఏమంటారు. అది దానికే ఏమంటరు, ఇట్లా అడిక్ట్ అయిపోయి, అట్లా చేసికుంటా పోతుంది. అన్నమాట ఇగా.
అ
మొన్న ఏమంటరు, ఎవరో అన్నతోని, చిన్నది కృష్ణుండి బొమ్మ తెప్పించుకుంది. దాన్ని పట్టుకునే కుసుంటది. ఇగా
అవును, నన్ను అడిగింది. ఏది తీసుకోవాలి. నాని అంటే సరిపో, ఇది తీసు కో అని చెప్పిన, సజెస్ చేసిన యాచువలి, నేనే వ చ్చిద్దాం అనుకున్నది. నేనే ఆర్డర్ పెడదాం. అనుకు కున్న, బట్ అప్పటికి నా దగ్గర వేరే ఉండె, నా పరిస్థి వేరే ఉండే ఆ నేనే ఎకు లకు మ్
ఇంకోటి, మా ఇంట్లో ఒక ఒక మేడం ఉంటది. ఆమె ఇచ్చింది, ఒక బాస్కెట్ టయిపు ఉంది. ఇట్లా, ఫ్లవర్స్ పెట్టి ఇప్పుడు ఏమంటారు. ఈ వ్రతం అయితుంటది. చూడు వరలా మీ వ్రతం టైం ల, అప్పుడు డెకరేషన్ చేయడానికి, ఒక చిన్నగా బాస్కెట్ టైపు ఉంటది. అట్లా ఒకటి ఇచ్చిందన్నమాట ఆమె అది, ఎట్లా అంటే కరెక్ట్ ఆ థీమ్ ఎట్లుందంటే, ఆ కృష్ణుడికి సెట్ అయ్యేటట్టే ఆ కలర్. కాంబినేషన్ లోటస్, మళ్ళీ ఆవు ఇవన్ని ఉన్నాయి. అనుకో మా సాయి ఇంకా మా చెల్లెలు ఏం చేస్తుందంటే, కొంచెం మంచిగా పెద్దది తీసుకొని, అందులో పెట్టేసుకొని మంచిగా పెడదాము అని, ప్లానింగ్ ఉందా.
ఉహు
ఏమంటారు. ఆ బొమ్మను వదలది, ఇప్పుడు బ్యాగ్ లో వేసుకొని పోయింది.
ఓకే
ఆమె మెట్రోకి పోయిన ఆమెతోనే ఉంటది. ఇంటికాడ ఉన్న ఆమెతోనే ఉంటది. మ్ మంచి య మ్ ఇంట్లుంటే కూడా ఏం చేస్తది. అంటే ఇగా మొత్తం కృష్ణ ని పాటలు పెడుతది.
ఉమ్
ఇగా, ఆమెలోకంలో ఆమె ఉండిపోతది.
ఉ హు మంచిదే గదా.
ఆ మీ అక్క ఎన్ని డేస్ లో కంప్లీట్ చేసింది. భగవద్గీత
మా అక్క అంతా యాదుకలేదు. నాకు తెలిసి, ఒక టూ మంత్స్, వన్ మంతో మేబి పట్టి ఉండచ్చు, అంతా నాకంతా యాదుక లేదు. అంటే, మా అక్క కంటిన్యూ చేసింది. అంటే అంటే మిగిలిన, మా వాళ్ళు చనిపోయినా గూడా ఒక టెన్ డేస్ దగ్గర చదవలే, దాని తర్వాత మళ్ళ కంటిన్యూ చేసేసింది. కంప్లీట్ చేసేదాకా వదలలే మా అక్క. అట్లా ఏందంటే కంప్లీట్ చేసేదాకా. ఇంకా వదిలలేకుండే, కంప్లీట్ చేసినాక అప్పుడు స్టార్ట్ అయి. ఇగా మాకు గిట అనిపిస్తుంది. కదా ఇప్పుడు మా అక్క కంప్లీట్ చేసేదాకా, మేము నాన్ వెజ్ మేము గిట్ల తినోద్దు, అంటే ఇంట్లో తీసుకు రావద్దు. కదా అని ఉ అలా అని అట్లని ఇగ మేము గిట్ల ఏం చేసినామంటే మొత్తము కంప్లీట్ చేసేదాక మేము గిట్ల ఏం అంది అట్టని
మీరేంటి మేమా
హుమ్
తింటున్నాం ఆమెనే తింటలేదు. అంతే ఇంగా పోయి హా ఆ హాఫ్ అంటే ఒక మహా అంట్ ఇప్పుడైతే పోయి జాబ్కి పోయి వస్ స్తుంది గదా టైం ఉంటలేదు. అప్పుడు ఇంటి దగ్గర ఉంటుండే గా స్ట్ వన్ పేజ్ అయినా సరే అది ఎట్లా అంటే చాట్జి పీటి ఓపెన్ చేస్తది అది డీప్గా అర్థం చేసుకుంటది అనమాట
హుమ్
ఆమెకి కరెక్ట్ గా అర్థం అయ్యేదాకా అది క్లి ఏమంటారు ఆ చార్జిపీటిని అడుగుతానే ఉంటది. అట్లా చదువుతది ఇంక అందుకే ఆమెకు లేట్ అయితది. ఇప్పుడు అయితే ఇంకా టైం ఉంటలేదు గదా ఇప్పుడు ఆమె ఇంటికాడ ఉన్నప్పుడు ఒక్కొక్క పేజీ చదువుతుంటంది అట్లా
ఉమ్ ఆహాహ ఓకే
హా ఇప్పుడు టైం ఉంటలేదు ఇగ ఆమెకి
ఓకే నేను అన్న ఆ రోజు ఇంకా ఎందుక్ కంప్లీట్ చేసేసెయ్ ఎక్కువ రోజులు పెట్టుకోకు అని ఆమెకి చెప్పాను
హుమ్ ఆమెకు ఏందంటే నేను మెల్లగా కంప్లీట్ చేసుకుంటా అని ఆమెకు ఉంది.
ఊహుమ్
ఊ హ్మ్ ఇంగా ఏమన్
అంటే మనము ఎక్కువ రోజుల వింటాం గదా పెట్టుకోవద్దు అది కంప్లీట్ చేసేసెయ్ కానీ ఆ అంటే బుక్ పెట్టుకోవచ్చు బుక్ అని గాదు అట్లా గా అంటే ఆ అట్లనే ఊరియొద్దు ఉమ్ జల్దీ చదివేసి దేవుని దగ్గర పెట్టేయ్ చాలు మన దేవుని దగ్గరనే పెట్టేసి ఉండాలి అంటే అట్లా సగం సగం చదవొద్దు
చెప్పు మరి నువ్వు మీ చెల్లెలికి
ఎందుకు చెప్తాం ఇగా, ఇంగ నేను చెప్పినా ఆమె ఏమంటది నాకు సరిపోతలేదు వర్క్ ఆక్కడ ఇక్కడా అంటుంది.
ఇగ వీక్ ఆఫ్ ఉన్నప్పుడు చదవమని చెప్పాలి నార్మల్
ఇప్పుడు అట్లాంటే నేను ఇప్పుడు నాది చూడు ఇప్పుడు నేను నా అంటే నాకు వర్క్ ఉంటది, నాకు రీల్స్ చేసే టైమే లేదు. ఫస్టఫాల్ చెప్పాలంటే నేను ఆప్ అప్పుడు గూడ మేము ఎన్ని గంటల కోస్తాం అంటే నైట్ టెన్ ఓ క్లాక్ కి ఆడికి వెళ్ళేది త్తం మేబి టెన్ టెన్ ఫార్టీ అయిద్ది ఇంటికి వచ్చేలోపు అయినా గూడ నేను మా అన్న కలిసి చెయ్ చేద్దాం అంటే చేద్దాం అని కూర్చుంటాం.
ఆ ఆ
ఆ చేద్దాం అని కూర్చుంటాం చేస్తాం ఇగ పూర్తి చేసి పడేస్తాం ఎడిట్ చేసి
మీరిద్దరూ చేస్తారు దేంట్లో ఆడ
నేనే కెమెరా మ్యాన్ ని
ఓకే అన్నయ్య వేసినప్పుడే
ఆ నేను చేసినప్పుడేమో మా అన్న పట్టుకుంటాడు అంటే నేను చెప్తా యాంగిల్స్ ఇట్టిట్లా పట్ కోవాలి ఇట్టిట్లా మళ్ళా ఎడిట్ గూడా నేనే చేస్తా మళ్ దానికి తగ్గట్టు కరెక్ట్ సెట్ అయితుందా లేదా ఏం ఎఫెక్ట్స్ పెట్టాలా అది ఇది అని మళ్ళీ
అవ్ ఆ రోజు మీరు ఫస్ స్ట్ రీల్ చేసిర్రు చూడు
హుమ్ ఉమ్
అప్పుడు ఏమంటారు మీ అక్క వాళ్ళ పిల్లలు మేల్కొనే ఉన్నారా అంటే ఏ టైం కి చేషిర్రవి
అది నైటే చేషిన మేము అప్పుడు టువల్ దాకా మేల్కొని ఉండేవాళ్ళ్ అప్పడికి
వా అంత వరకు మేల్కురు ఒక రీల్ కోసం అందులో మీ కుక్క గుడ మెయిన్ ఆ సరే సరే ఆ బాయ్
ఉ